ఆహ్.
ఆహ్ వినిపిస్తుందండి.
ఉమ్.
ఉమ్ తిన్నారా.
తిన్నమ్మా నేను తినష్నా నువ్వు తిన్నవా.
ఏమో ఈరోజు తినలేదు ఏకాదశి నాకు తెెలివకుండానే వ్రతం చేస్తున్నా. ఇవాళ నిర్జల ఏకాదశి.
అవునా ఇవాళ ఏకాదశ.
ఆహ్ ఏకాదశి ఈ పొద్దున తెలుసు కాని. తిందాం తిందాం తిందాం అనుకుంటే ఆయిన ఆకలే అయితలేదు మరి దేవుడు కరణిస్తున్నట్టున్నాడు ఆహ్. ఇట్లుండు ఏం కాదు పుణ్యం టిఫిన్ కూడా చేయలేదు ఈరోజు నేను.
ఇయాల సూత్తనం కూడా అయిపోతుందాన్నవుగా మరి దానికి కూడా ఒక పొద్దు అన్ని కలిసిపోయినట్టున్నాయి.
అన్ని కలిసినట్టున్నాయి చూస్తుంటే అంటే పని అయ్యేసరికే దగ్గర దగ్గర పదిన్నర. పదకొండు అయింది ఇగ తలస్నానం చేసిన. కొంచెం ఒక పని ఉంటే అది కంప్లీట్ చేసుకున్న ఫోన్ లో. ఇక అదైయిపోతనే ఇగ వచ్చి అట్లా ఓ అర్ధగంట పండుకున్న పాలయన. వచ్చిండు ఒంటి గంటకు పాలు పట్టినా ఫ్రిడ్జ్ లో పెట్టినా. ఇక ఆలోచిస్తున్నా మళ్ళా పని మొదలు పెట్టుకుంటే బాగుంటది కదాని. అనుకుంటా చేసుకున్నా ఇగ మీకు.
మేము ఆయన సార్ పెట్టిండు పని మొదలు పెట్టండి మెదలు పెట్టండి అని చెప్పి చెప్పాడు. నేను పెట్టాను గ్రూప్ లో సార్ నిద్ర తలనొప్పి వస్తుంది సార్ మీకేమి తెలుస్తది అని. అయన దండం పెట్టిండు దానికి. ఆహ్ గ్రూప్ లో నువ్వు లేనట్టున్నావ్.
అదే అదే నేను లేనట్టున్న.
నువ్వు ఇక ఇద్దురు ముగ్గురు వాళ్ళు రియాక్ట్ అయిపోతున్నారు అలు. మీకు అర్థం కావట్లే ఉలిక్కిపడి లేస్తున్నా అసలు వామో చెయాలి వామో చెయ్యాలి అని. పొద్దున్న ఆరు గంటల ఇరవై తొమ్మిదినిమిషాలకు వెెళుకువ వచ్చింది ఇవాళ ఏడు గంటల ఇరవై ఏడు నిమిషం. దగ్గు ఎక్కువ వచ్చింది వర్క్ కు వెళ్లలేదు నాయనో. కెళ్ళటప్పుడు కూడా ఇంత ఇదిగా లేవలేదు వీళ్ళా వల్ల ఇట్లా లేవాల్సి వస్తుంది.
అదే అదే ఇంకాండి ఏం కూర ఏదో కూర అన్నారు మార్చి. పోయిన.
టమాటా రసం చేసినుండే అది బెండకాయ ఫ్రై చేసింది. ఇంకా నేను కూడా పొద్దున ఏం తిన్నాను మధ్యాహ్నమే తింటా. ఆకలి అవ్వదు లేచిందే పది అయితది తొందరగా లేవ్వను నైట్ లేట్ అయితది. ఇప్పటిదాకా దానివల్ల ఇబ్బంది ఉం. ఇప్పుడు పొద్దున లేటుగా లేచేసరికి మనం ఎట్లా ఆకలికాదు పది పదిన్నరకు అట్లా టీ తాగితే ఇంకం ఆకలి అయితది.
అంతేగా.
వాళ్ళు టిఫిన్ చేసిన అనుకో పోద్దున మళ్ళ మధ్యాహ్నం భోజనం రెండున్నార మూడైతది. ఓకే.
అదే అదే మీ అవును ఇంకా ఈ మధ్య ఏం సినిమాలు చూషిరు కొత్తయి
నేనేమో గాని మా రెండో ఒక కొడుకు వచ్చాడు సమ్మర్ హాల్ డెస్కి ఎగ్జామ్స్ అయిపోన నైన్త్ క్లాస్ అయిపో టెన్తలోకి వెళ్తారు వాడు వచ్చాక పెట్టాడుదు ఆ వాడు వ వచ్చాక పెట్టాడు చూడమ్మా నెట్ఫ్లెఫ్లిస్ ప్రైమ్ హస్టార్ ఆహ ఆస్ ఓన్లీ మొత్తం కలిపి రోజు మొత్తం నాలుగైదు సినిమాలు లేక్క రెండు వందల సినిమాలు చూస్తున్నాడు
ఆ
ఉన్న కరువు అంతా తెచ్చేసుకున్న వాడు ఏం చూసినా కూడా తెలియదు ఎక్కడ నాకు వాడేవో పిచ్చి పిచ్చివన్ని కార్టూన్వి అవి ఇవి అన్నీ చూస్తా ఉన్నడు మనకు కొంచెం అట్లా అంత ఉండదు కదా సర్లే అని చెప్పేసి మనం మనకు ఒక పని ఉంది కదా మన ఈ పనిలో పడిపోయినప్పు ఇ వాడి పనిలో వాడి పడిపోయి చూస్తాన్నడు ఇంకా మళ్ళీ అన్ని పెట్టుకని చూసుకొనిర్ ఎన్ని సినిమాలున్నా రీల్స్ లో చూసుకోని స్క్రీన్షాట్ కొట్టుకని పెట్టుకోవాల
ఆ సేమ్ లేవ్ సేమ్ ఈ సినిమా చూడాల సినిమా చూడాలని స్క్రీన్ షాట్ పెట్టుకుంటా
ఆ కామెంట్ వాళ్ళ సినిమా పేరు పెడితే ఆ కామెంట్ పేరు చూ స్క్రీన్ షాట్ కొట్టుకుని పెట్టుకుంటా ఇగో చూద్దంలే అనుకుంటే నేను చూసేది లేదు చేసేది లేదు అళ నిండిపోతాయి ఫోన్ మొత్తం స్టోరేజ్ అంతా రెండు వందల యాభై ఆరు చెప్పంది ఫిల్ అయిపోయింది పదిహేడు వేల ఫోటోలు ఇగ చెల్లెలు వచ్చి ఉండే మన నా ఆ రోజులు అ అయింది నిన్నటికి ఆరోజులు అయింది నిన్న వెళ్ళింది ఆ బుడ్డుడుతు ఆడ సరిపోయింది ఇట్లా బోలే అట్లా బోలే వాడుతు ఆడుకో ఇకపోల వాడడం అల్లరి బాగా బాగా అల్లరి చేస్తున్నాడు తిరుపతిలో శస్త్రాలు అన్ని చేస్తున్నాడు
అవును మళ్ళా టెలిగ్రామ్ వర్క్ చేస్తుందంట కదా
ఆ నిన్న ఆక్వేట్ అయింది ట్వంట్ త్రీ ఇంచస్ అది సిట్ అదే ఎగ్జామ్స్ పడ్డాయి కదా పేపర్ లీక్స్ కేజ్ ఉంటుందని చెప్పేసి మన ఇండియా వైడ్గా మొత్తం ఆపేశారు దాన్ని
అవును మీరు ఆ రోజు అన్నరు కదా ఫొటోస్ అన్ని అందులో సేవ్ చేసుకోవచ్చ అని మరి నే అందులో సేవ్ చేసుకుని డిలీట్ చేయమంట టారా మంచి పనేనా అది
ఆ నేను అందులోనే సేవ్ చేసుకున్నామ్మా నేను అందులోనే సేవ్ చేసుకొని ఉంచుకున్నాను మనకేం ప్రాబ్లం లేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఒక ఛానల్లాగా క్రియేట్ చేసుకో కని వసు మక్కది మీది మి కాది నెంబర్ కూడా టెలిగ్రామ్ ఉంటే వాళ్ళు యాడ్ చేసి అందులో పెట్టండి పెట్టిన తర్వాత మీరు మీ ఫ్యామిలీ ఫొటోస్ ఏనా ఇంపార్టెంట్ వీడియోస్ లేకుంటే మీకు ఇప్పుడు మీరు యూట్యూబ్ లో పెట్టి వీడియోస్ ఏమన్నా వాటి రఫైల్ డాక్యుమెంట్ కావాల అనుకుంటే అవి అందులో పెట్టండి
ఓకే అయితే పోవు కదా మళ్ళీ అంట
ఆహా పోవు మీరు అదేంటి చేస్తార అంటే అది పెట్టుకున్న తర్వాత ఆ ఛానల్ లింక్ ను మీ వాట్సాప్ కు వేర వాళ్ళు ఎవరెవరు ఉన్నా వాళ్ళకి పంపించి పెట్టండి. ఆ లింక్ ఆ ఛానల్ లింక్ వెళ్ళిన తర్వాత ఆ లింక్ ఉంటే సరిపోతుంది మీరు అదే పోదు అసలు ప్లస్ ఎ్యూ అది మీది కను చాల పబ్లిక్ లో కుండా ప్రైవేట్ లో పెట్టుకోండి ఎవరైతే మేము అందులో ఉంటారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి ఫ్యాలీ ఫో మై ఫ్యామిలీ అని చెప్పి ఒకఛానల్ ఏదైన క్రియేట్ చేసుకని మీరు పెట్టుకోండి అది మీది మీకే కనిపిస్తాయి గనుక ఇగ ఏ ఇబ్బంది ఉండదు
అవును చెయాలి గదే ఏందంటే చాలా ఫొటోస్ అయిపోయినాయి ఇగ ఛానల్ కోసం అవి ఇవి చేస్తుంటా కదా ఎక్కువ ఎక్కువ అయితున్నాయి
ఆ ఆ ఆ
కానీ
ఆ
డిలీట్ చేద్దాం అందులో పెట్టుకొని అనుకుంటున్నా
ఆ అవును దాన్నిలోచ్చి ఆ పోస్ట్ అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు డిలీట్ చేసేయి
అదే అదే అప్పుడే ఊ
చెప్పాలమ్మా మరి పిల్లలలకు ఏం చేసి పెట్టినావు
అదే పిల్లలకు క్యారెట్ ఫ్రై పెప్పర్ రసం చేసా వాళ్ళ రసం ఏమి తీసుకో పోలేదు కారిపోతది వద్దు అని ఇంటికొచ్చి తింటాంలే అంటే ఇగ పెరుగున్నాము ఆ పొద్దున్న దోసలు తినిపోయిరు
ఉ
ఇంగ అంతే
ఇవాళ బ్రదర్ది బర్డే అన్నట్టుంది గా
ఉ అవును తమ్ముడు ఉహు రాలా ఏదో పనిలో ఉన్న అక్క రాలేను అన్నాడు సరలే అనుకున్నా
ఫోన్ చేస్తుంద వసుమక్క బిజి బిజి అంట బిజి పర్సన్ అంట అవిడ
కాల్స్ చేస్తాంటే నాకు కాల్స్ రావట్లేవ అన్నది ఆ
అదే మొన్నా మళ్ళీ ఫోన్ మాట్లాడి మళ్ళీ మాట్లాడలేకపోతుంటే మళ్ళీ ఏమైన అనుకుంటారెమో అని చెప్పేసి హై అక్క ఎలా ఉన్నా బాగున్నారా అని చెప్పేసి పెట్టిన ఆమె కుదొసి ఆ చెప్పు మా అంటే లేదు మామూలుగా చెప్పాను మళ్ళీ ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ చేయనే చేయలేదు దీనికోసమే చేసినాను అనుకుంటారేమో అంటె అయ్య నే అట్లా ఏం అన్ అట్డ చాల డేస్ వరకు అబ్బదు నాకు టైమ్ ఉండదమ్మాదే అని చెప్ప అంటే సరే సంతోషం లే అని చెప్పేసి ఇంగ మల్ల గెలకలే
అదే అంటే ఈమా యూట్యూబ్ కోసం వ వస్తుంటది కదా అవి నైటె ఎక్కువ చేస్తుంటది పగలంతా ఎక్కువ నిద్రపోతుంటది మళ్ళీ అది కాక ఏందో వర్క్ హెల్త్ కూడా అస్సలు బాగుండదు ఆమె ఒక్క రోజు బాగుంటే ఇంకో రోజు అడ్డం పడుతది ఒక రోజు బాగుండడం గ్రేట్ అసలు బీపీ ఉంది షుగర్ ఉంది బిపి వచ్చింది అన్ని వచ్చినాయి థైరాయిడ్ ఉంది ఇంకా వాళ్ళు ఎట్లా వీక్ ఉంటారు అదే ఇంగ అంతే ఆమె ఎనర్జీకి ఉండలేదు ఆ పోయింది పొద్దున కూడా పోయిందంట
వచ్చారా సార్ అరుణాచలం పోయినడు
ఉ
ఉ
వచ్చిన్రు మళ్ళా ఇప్పుడు కూడా పోతురట శ్రీశలము ఏదో ఈ రోజో రేపు శ్రీశైలము అరుణాచలము సరిగ్గా తెల్వదు
ఏ తెగదిరునబ్
అ
మరి నువ్వ్ ఏటైనా పోవాల అనుకుంటున్నావా నేను అరుణాచలం పోవాలి తల్లి
అరుణాచలము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఆగింటే పోతామంట ఏదైనా డిలే పడుతుందం అంటే మరి ఎందుకో స్వామి ఆపుతాడంట మరి ఎందుకనో తెల్వదు మేము ఇటు రేపు మూడు రోజులు సెలవులు వచ్చినాయి పిల్లలకి భద్రా భద్రకాళి టెంపుల్ వరంగలు ఇయన్నీ ఉన్నాయి కదా వేయిస్తాంబల గూడి రామం ఒకదేవళయం అటు పోదాం అనుకుంటున్నాం
ఓకే
అక్కడ యాక్చువల్గా ఆ ముగ్గురం ఫ్యామిలీ నలుగురం
ఆ
అక్కడ ఏదో పేరు ఉంటదండి మర్చిపోయిన సడన్ గా వరంగల్లో అదేదో ఒక బ్రిడ్జ్ లాగా ఏలాడుతుంటది ఒక అడవిలో చిన్న నది లాగా పారుతుంటది అది పేరు ఉంది అక్కడ స్టే కూడ ఉంటది కొత్త మెకానిషన్ న్ ఉంటది ఫుడ్ వాళ్ళే అన్ని వాళ్ళే క్యాంప్ ఫైర్ ఉంటది అన్ని ఉంటాయి
టూరిస్ట్ ప్లేస్ లేకుంటే మామూలుగా ఏదైనా
టూరిస్ట్ ప్లేస్ అందరుూ వెళ్తుంటారు ఎప్పుడు నేను కనుక్కొని మెసేజ్ పెడతా ఉండండి మర్చిపోయినా ఇందా ఇందాక దాగా కూడా అనుకుంటూనే ఉన్నా మర్చిపోయినా ఇప్పుడు
వెళ్ళాల నేం కూడా ఇ ఇల్లు తప్పించి ఎక్కడికి లేదు లేదు అయితే ఇల్లు వర్క్ వర్క్ లేప్పుడు ఈ ఇంట్లో ఉన్నాం ఈ ఇంట్లో చూసుకు
అదె మేము లాస్ట్ ఇయరు డార్జిలింగ్ పోయినాం అప్పుడు బాగా ఎంజాయ్ చేసినాం గాని రిటర్న్ లో ఏమైందంటే ఫుడ్ పాయిజన్ అయ్యి మా పాపకి మా మా బాబుకి ఇద్దరికి మోషన్స్ ఎట్లాం డ్రయర్లనే ఇగ నీళ్లు నీళ్లు ఎన్ని బట్టలు పాడైపోయినాయో అక్కడ బట్టలు పిండడానికి లేదు వర్షం ఫుల్గా అసలు ఎందుకు వచ్చామురా బాబు అనుకున్నాం ఒక టైంలో కానీ అండి మన తెలుగు వాళ్ళని అక్కడ ఒక హోటల్లో వాళ్ళు ఎంత రెస్పెక్ట్ చేశారంటే ఆయన డాక్టర్ అంట ఆయనకు హోటల్ కూడా ఉంది ఆసలు ఆయన చూసుకున్నాడు మమ్మల్ని అసలు నిజంగాయి హైదరాబాద్ లో కూడా అట్లా చూసుకోరండి ఆ ఏముంది మందులు తీసుకొని ఇంటికి పోండి అంటారేమో ఆయన మాత్రం సూపర్ అసలు రె రిటైర్డ్ డాక్టర్ దగ్గర దగ్గర సిక్స్టీ ఇయర్స్ పైైన ఉంటాయి చాలా పిల్లలని అయి తే సపరేట్ గా పిల్లల కోసం కోసం వాళ్ళ ఇంట్లో నుంచి వేడి వేడిగా కిచడి వండి పంపించాడు లూజ్గా అవి తింటే కొంచెం ఎనర్జీ వస్తది అని పెసరపప్పుతో వండినట్టున్నారు ఇంగ అది చేసి పంపించారు నలుగురు అదే తినండి ఈరోజ బయటపుడ్ ఏం తినొద్దు అని
ఉహు
సుకున్నారు అయితే వీళ్ళ ఎక్కడ చేసిరంటే తప్పు ఆ ఒక టీ గార్డెన్ ఉంద అనమాట అక్కడ ఏం చేసిరు కింద మ్యాగీ చేసి టే నేనేమో ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్సైట్మెంట్ తో చిన్నగ నడుచుకుంటూ వెళ్ళిపోయినా పైకి ఫొటోస్ తీసుకుంటా ఫొటోస్ తీసుకుంటా పిల్లలు సడన్ గా వెనక్కి చూస్తే వాళ్ళ మ్యాగీ తినుకుంటే ముగ్గురు అక్కడే ఉన్నారు మేను చూసుంటే వద్దని చెబుదుని ఎందుకంటే అక్కడ అంత హైజీన్ అనిపియ్యలే పైనించి కిందికిరా ఆ కిందికి రా అని అన్నారు గాని కిందికి వెళ్ళినా గాని నేను తినిపించను గాని తిన్లే అది ఎంత మంచి పనైందంటే ఇలా ముగ్గురు నేను చూసుకోగలిగిన తినకపోవడం వాళ్ళ
ఒకసారి అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం మాక్స్ స్నాక్ వరకైనా మనం చేసుకోనీవేలిపోతే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఆయిలో తెల్వదు
అదే వాయనాడు పోయినాము వాయనాడు పోయినప్పుడుయితే చక్రాలు ఈ కందిపొడి ఆవకాయ నెయ్యి ఆ స్టవ్వు రైస్ టొమాటోలు ఎగ్స్ ఎక్కడ ఏ కూరగాయలు జతే అక్కడ అది ఒక రోజు అయితే చికెన్ కెన్ చేసుకున్నాం ఆ వాయినాడు పోయినప్పుడు ఒకసారి తమిళనాడుకి పోయినాం అప్పుడు కూడా అంతే మార్నింగ్ ఫోర్ కి ఇంట్లో స్టార్ట్ అయితే నైట్ ఎయిట్ థర్టీ కలా తమిళనాడులో ఉన్నాం అప్పుడు కూడా మా కుకింగ్ మేమే
అయితే మీరు బయట వెళ్ళినప్పుడు బయట వెళ్ళినామంటే ఇంకా కార్ వేసుకుని వెళ్తే మీరు కంపల్సరీ మీరు మొత్తం పట్టుకొని వెళ్ళిపోవాలి కనీసం పచ్చడి రైసు లేకుంట గోధుమ పిండిని పటుకొని వెళిపోలి ఇప్పు డు అన్నీ యి అమెజాన్ లో కూడా దొరుకుతున్నాయి చిన్న మిని టైప్ స్టవ్స్ వస్తాయి
ఆ స్టవే మేము టూ థౌజండ్ నైన్టీన్ లో కొన్నాం ఆ స్టవ్ టూ థౌజండ్ ట్వంటీ లో యూజ్ అయింది మాకు టూ ట్వంటీ వన్ ట్వంటీ లో సంక్రాంతి హాలిడేస్ ఫిఫ్టీన్ డేస్ వస్తే అప్పుడు ట్రిప్కి వెళ్ళాం అప్పుడు యూజ్ చేసుకున్నాం
ఆ అవి ఉంటాయి కదా వాటి బాటిల్స్ వన్ లీటర్ బాటిల్స్ సో హాఫ్ లీటర్ బ అవును అవునవు అవి ఏంటంటే ట్రెకింగ్ చేసేవాళ్ళు బైక్ మీద ట్రేయో రైడ్ చేసే వాళ్ళు
మస్తు యూజ్ అవుతాయిండి కొంచెం ఓపిక తెచ్చుకో ని మనం వండుకోవాలి గాని అసలు అంతకంటే సూపర్ ఏమి ఉండదు కాకపోతే తే నాకేంటంటే జర్నీ చేసి చేసి మళ్ళా నేనే కుకింగ్ చేయాలి అయ్యని మళ్ళీ నేనే కడుక్కోవాల అనేటప్పుడు కొంచెం ఆస్టక్ వచ్చి కానీ ఒక్కొక్కసారి ఏమో తిన్నాక మళ్ళా ఆ తృప్తి ఇంకా ఇది ఎంత పంన్లే అనిపించేది మా వారేమో డ్రైవ్ చేసి అలిసి